హలో
హాయ్ అండి బాగున్నారా అండి
ఉమ్ బాగున్నమన్న బాగున్నారా
ఆ మేం బాగున్నమండి
దేనికే హా ఆ చేసాను ఇంక ఇంతవరకు ఉంటరా ఏమన్న ఏం చేస్త రు
ఆ ఇంటకాడ ఉన్నామండి ఊర్కే కూర్చొని ఉండాము
ఉంహుం ఓ పండగ కద ఎక్కడికి వెళ్ళలేదా
ఆ ఇ ఈరోజు సాటర్డే యాక్చువలీ మాకు లీవు ఆ ఎక్కడ వెళ్ళలే వెళ్ళలేదండి
ఉమ్ అహ ఏం లేదండి ఇంటి దగ్గరే అన్న
ఆహా
హమ్
ఆ మీరు ఏం పని చేస్తారండి ఎక్కడుంటారు
ఏ ఇంటి దగ్గరే ఏం పని ఏం ఏం లేదన్న ఇంట్లోనే ఇంటి పని చూస్కొనే అంతే
ఓకే ఓకే ఆ మీరు ట్రిప్స్ అంతా వెళ్లారా అండి
అంతగా ఏం లేదన్న ఎప్పుడన్న ఒక టూర్ అట్ల ఎప్పుడేం వెళ్ళలేదు ఓ స్కూల్ టైమ్లో వెళ్ళానంతె
ఆహాహా మీ స్టడీస్ అంత ఏం చేస్తారండి
ఇంటర్ అన్నా
ఆ ఓకే మీకు బాగా చెప్పిచ్చే వాళ్ళా ఇంటర్ కాలేజీల్లో స్కూల్లో మీకు అ మీకు టీచర్స్ అంతా బాగా చెప్పిచేవాళ్ళ
ఆ బా చెప్పే వాళ్ళన్న
ఓకే ఆ మింకేంటండి విశేషాలు
ఉం చెప్పాలన్నా ఆ పండగుంది గదా ఎక్కడికి వెళ్ళలేదా మరి
అ పండగంటే దగ్గరలో ఏ పండగుండండి
ఇప్పుడు పీర్ల పండగుంది గదన్న
అంతే మాక్ అంతగా తెలీదండి అవయ్
మొహరం మొహరం
అ మొహరం మ మేమ్ చేస్కోమండి అవి
అంట్ మీరంటే చేస్కోరు అక్కడ చేస్కుంటారు గదా ఆనేసట్లా
అంటే అది అ క్రిస్ అ ముస్లిం బంధవల్ చేస్కున్ టరు అ మాక్ అంతగా టచ్ లేదండి అది
ఒ నార్మల్ గూడా వెళ్ళడానిక్ ఎందుకు చూడడన్ అంటే పీర్లు పీర్లసావిడి పీర్లసావిడి అంటే మస్తాన్ పీర్లు ఇట్లా పేర్లుంటాయి కదా అంటే వాటిని సమాధి అంటే ఒక పెట్టలోండి తీసి దలను ఊరేగింపులాగా అట్లనే అక్కడే చేసి ఏట్లోకి తీస్కొన్ బొ ఎళ్తారు కదా
ఓకే ఓకే అంటే ఇద్య అన్ని చోట్ల జరుప్తుందా
ఆ అన్ని చోట్ల జరుగుతుందన్న బా చేస్తారు కొన్ని కొన్ని చోట్లైతే ఇంకా
అహాహా ఓకే అ మీరు చ్చేస్తారా మీరు జర్పుకుంటారా
అహ మా మా ఊర్లో ఈ పనగా ఏం లే అన్నా మా ఊర్లో పీర్ల పండగ లేదు దాన్ దస్తగిరి స్వామి పండగ చేస్కుంటాం
ఆహా సరే సరే ఓకే
మాకా పండగంతని చేస్కుంటాం అంటే ఆ పండగ్గూడ్ దస్తగిరి సామ్ పండగంటే మీరేమనుకుంటారు ముస్లిమ్సే చేస్కుంటారకుంటారు మా ఊర్లో ముస్లిమ్స్ ఎవ్వరు లేరు చెప్పాలంటే అసల్కి
ఆహా ఓకే ఓకే అ ఓకే అంటే ఇది గెక్కువ్ గా ఆంట్ ఇది ఎక్కువ్గా ముస్లిమ్స్ చేస్కుంటారనుకుంటా ఇది
అవ్ను కానీ మేము అం అ దస్తగి అంటే ముస్లిం చేస్కునే పండగ జేస్ కుంటాము క్రిస్టియన్స్ చేస్కునే పండగ జేస్కుంటాము ఇంగ హిందువులు చేస్కునే పండగంటే మ పండగనే మేమజ్ అది గూడా చేస్కుంటాము
ఆహ్ ఓకే ఓకే అండి అంటే మేము ఈ ముస్లిమ్సు క్రిస్టియన్సు ఏమనా పండగలొస్తే మేము వెళ్తాము వాళ్ళంటికి అంతను అ కానీ మేమ్ చేస్ హొమో మేము హిందువులు పండుగేమన్ ఉంటే అద్ చేస్కుంటామండి
ఏం లే మాకు క్రిస్మస్ పండగచి అవ్ను అవ్నూ టారు వెళ్తుంటారులే ఫ్రెండ్స్ కావట్టి ఇప్పుడు వెళ్తున్నారు అప్పట్లో వెళ్లేే వాళ్ళు గూడా కాదులే సొంతు
ఆ అవ్నండి ఇప్పుడంతా కల్సిపోయారు
ఆ అందుకనేసి వెళ్తున్నారు
ఉహ్ ఇప్పుడంతా ఒకటే అంటారు సపోట్ చేస్తారు కానీ కొన్ని చోట్లా ఆ వెళ్ళారనుకుంటా కానీ ఇక్కడంతా వెళ్తారండి.
ఉహ్
వాళ్ళింటికి మేము వెళ్తాం వాళ్ళు మా ఇంటికోస్తారు
ఉ ఇప్పుడంటే చదువు కునా వ చదుకునే వాళ్ళు కాబట్టి వెళ్తా ఉన్నార్లే ఏదన్న చిన్నాది బడిన గాని ఫంక్షన్ గాని ఏదైన స్టివల్లు ఒచ్చినా గాని ఇట్లా వెళ్తా వస్తన్నారు
అవున అండి అంటె అవునండి
మాకు ఏం లే అన్న మేమూ క్రిస్మస్ పండగ చేస్కుంటాము మ్మ్ దస్తగిరి స్వామ్ పండగ అంటే ముస్లిం చేసుకునేది అది అందరము చేస్ దాని ఊర్లో మాకు మళ్ళి క్రిస్టిన్స్ ఎవర్ లేరు స్లిమ్స్ ఎవర్ లేరు ఊర్లో అసల్కి మాది ఒక ఒకే క్యాస్టే మేమ్ అన్ని పండగలు చేస్కుంటాము
అ కొన్ని చోట్ల అన్ని అన్ అన్ని రకాల వాళ్ళు ఉ టరు కానీ కొన్ని చోట్ల ఒకే రకాల వాళ్ళు ఉంటారు
ఉ
దగ్గర్లో మాకూ ఇందులో పండగ ఎ అ ఏది ఉందండి
ఇప్పుడ్ ఏం లేదన్నా ఇది తొలేకాదశి వచ్చిందంటనే పండగలు స్టార్ట్ అవుతయ్ ఇప్పుడు
అ హొకే ఓకే అ అంటె ఇప్పుడు పెళ్ళిళ్ళు అంతా అవుతున్నాయ్ కదండి అ లేదంటె లేదన్కుంటా
అంటె మూడాల్ ఉంటే జరగవు నార్మల్గ ఐతే జరుగుతవి ఇంకా ఇప్పుడు పండగల్ అంటె స్టార్ట్ అయ్యేది మన హిందూ వాళ్ళ వచ్చేసి తొలి ఏకాదశి నుండి స్టార్ట్ ఐతయ్ పండగలు ఫస్ట్ అది వచ్చిందంటనే ఇంగ పండలు స్టార్ట్ ఒస్తయ్.
ఆహా కరెక్టె ఔనండి
ఉ ఉ
ఇంక వంట ఏం చేస్తరు ఏం చేస్తారని ఏం ప్లానింగ్ ఏయ్ ఉంది
ఏం లేద్ నా అ మధ్యాహ్నమే అన్నం పప్పసం చేశాను ఇంకా అవే ఉన్నాయ్
ఉ
ఇంక చూసి ఏదన్న రైస్ ఉంది కొంచము ఎన్న చపాతి రొట్టె అలాగ చేస్కోవాలి ఇంక
ఆహ ఇంక ఇంకేంటండి విశేషాలు
చెప్పాలే మి
ఔన్ మాది ఏం లేదండి మేము ఇట్లే ఒక కంప్నీక్ పోతాము ప్రైవేట్ కంపెనీకి ఇంగ ఈరోజ్ అయితే లీవ్ ఇచ్చారు ఈరోజ్ ఇంట్లోనే ఉండామండీ
హ్ ఉ అంటె సెనివారం అనేసా ఎట్లా పండగ న వీకెండా ఎట్ల
లేదండి అ వీకెండ్ అనె ఇస్తరు ఆ కొన్నీ సాటర్డే సో పనుంటె పెట్కుంటరు లేదంటె లీవే
మ్ హ్ మ్
ఇంగ సండే ఐతె నార్మల్ లీవు
ఉ ఇంక ఎ ఏమున్న ఇంత ఈరోజు రేప్ పు హాలిడేస్ అంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇంకా
ఏం ఎంజాయ్ లేదండి అందరు ఇకా ఫ్రెండ్సూ ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు
ఇంక సండ్ సాటర్డే సండే అంటే ఇంకా ఫ్రీనే కదన్న
అ ఫ్రీ అంటే ఇ ఇ ఇంట్లోనే టీవీ సూస్కొని ఉండాలంటె
ఆ
ఇంగ బయటక్ వెళ్దాం అంటే అందరు బిజీగా ఉంటారు ఇంగ ఏదన్న క్రికెట్ ఏదనా ఆడదమంటే ఇ ఇప్పట్
ఎందన్నా మీరే అట అంటే ఎట్ టన్నా ఆ మీకు శనివారం ఆదివారం అంటేనే ఫ్రీగా ఉంటారు గదా నార్మల్గా ఆ మీరు అప్పుడే బిజీగా ఉంటారంట ఇంకా మ్
రేపేమన్న క్రికెట్ ఆడే పిలుస్తర మ చూడాల్ వసేలా టైం పాస్ అయిపోతుందండి
మ్ అవునా అంటే నార్మల్ గా ప్లే గ్రౌండ్ లోనా లేక్పోతే ఇప్పుడ్ నూ కొంతమంది మ్ అదే
ఉంది ప్లే గ్రౌండ్ ఉంది కానీ పిల్లోలే లేదండి
ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయ్ కాబట్టి రేప్ సండే కాబట్టి వాళ్ళగుడా సెలవే ఉంటుందిలే అన్న
ఆ పిల్లోళ్లు అంటే చిన్నోళ్ళు కాదండి మావయసోళ్ళే ఫోన్ చేసే ఇక్కడునాను ఇక్కడున్నాను బిజీగా ఉన్నాను
ఆహ్ ఓయమ్
ఇంకేంటండి
చెప్పాలన్న మీరే
అ మీరేదో చేస్తున్నట్టున్నారు
ఇంకా
వచ్చాలంటే ఫుల్ గాలి
అ
వానేమన్నా వస్సుందీ అండి అక్కడ
ఆహా ఏం లేదన్న వానే ఏం పడలేదు మాకు నైట్ పడింద్ లేద్ లేదు మీకు పడుతుందా ఆ నైట్ పడింది
సౌండె
ఉహు మాక్ నైట్ పడింది
రావచ్చు అనుకుంటా మోడాల్ వచ్చాయి చూడాలి అవునండి మీ పక్కన పొలాలు అంతా బాగున్నాయ అండి ఫుల్ వర్షాలు కదా ఇప్పుడు
ఉమ్ బాగున్నాయి ఏమంటే ఇంక ఇప్పుడు పత్తి మా మేము వేసింది ఇక్కడ పత్తి కాబట్టి కొంచెం ఇబ్బంది వాన పడిందంటేన
ఓకే అంత రాలిపోతది అన్సా
పత్తి రాలిపోతది అందుకని అంటే వాన ఎక్కువ పడితేనా నీరు అనేది దిగి పత్తి నల్లగా అవుతుంది భూజి మాదిరి పట్టి
ఆహ ఓకె ఓకే ఆ
ఉ అట్లా నార్మల్గా అయితేన ఎండ
అ
వానా పడకపోతేన మాకు ఎండకు బాగ ఇడుగుతుంది పత్తి వాన పడిందంటేనా మోడానికి పత్తి నల్ల కావడము గొగ్గిలు రావడము అట్ల నష్టం వస్తుంది పని జరగకపోవడం అట్లా
ఆహ
ఉ
అంటే అలా అయితే నష్టము బాగ వస్తుంది కదా అండి ఎవరు తీసుకోరు అప్పుడు అన్ని
ంట తెచ్చుకున్నామంటే ఆరవేసుకోవాలి ఇగ పత్తి తడీ లేకోకుండా ఆడబెట్టుకుంటేనా అంటే తెల్లంగా ఉ ఇరున్నదంటే పత్తి ఒక రేటు పోతుంది ఇట్ల నల్లగా బూజులాగ ఉంటే రేట్ అనేది తగ్గుతుంది నష్టమే కదా ఇంగ అప్పుడు
ఆ అవును
ఉ సరేలే
ఇకా
చన్న అయితేన ఇక ఉంట
ఆ అక్క ఓకే బాయ్ బాయ్
ఉ